హలో
హలో హలో
హలో
బావున్నా వారా
బావున్నా రా నువ్వు బావున్నావా
బావున్నా ఏం చేస్తాన్నావ్
ఏం చేస్ ఏం లేదు వర్కే చేస్తున్న నువ్వేం చేస్తున్నావు
ఏం లేదురా ఏం లేదు పనే చెయ్యాలి తిన్నా ఇప్పుడే పిల్లల తినిపిచ్చిన ఉండ తిన్నా
ఏది పిల్ల లేదు
తినలే అక్కడదే తింటున్నానని చెప్పిన కదా మాఇంటి దగ్గర తిన్నానే తిన బుద్ధిగాాదక్క పిల్లలు తింటాంటే కొంచెం ముందనే తినేసినా
ఏం కూర
పప్పు చారు చేసిన ఇంతకు ముందే చారు మా అత్తమ్మ పప్పు చేసిన మా తమ్ముడు వచ్చి నిన్న మమ్మల్ని వద రా నికి ఆడు ఉన్నాడిగా ఇంగో ఇప్పుడే పోయిండు తిన్ ఆకలేత్తాంది తిని పోతాను పోతా అంటే
ఆహా ఎక్కడికి పోయిండు ఇంటి ఇంట పోయిండా మళ్ళ
ఇంటికే పోయిండు హన్మకొండ పోవాలె జాబ్ గురించె సర్చ్ చే కుంటాను అది ఇంటర్వ్యూ ఏమి ఉందంట పో మానేసిండు మళ్ళీ మళ్ళీ మానేసిండు ఆ వేరే ఆఫర్ ఉంటదని మానేసిన వాళ్ళ కొంచెం తక్కువకి సాలరి అని చెప్పేసి
మానేశిండా
మానేసి ట్రైనింగ్ తీసుకుంటాండ్ ఇంటర్వ్యూ అయిపోయిందొకటి అటెండ్ అయిండు కానీ ఇంకోటేమో ఉందట అన్నయ్ చె ఎంతకు పోయిండో
ఏం చేస్తాల్ ఇప్పుడేమున్నయి పన్లు చేన్లో
అంటే బల్లం గట్టొతాని పోయిన్
ఊహూ పౌ ఏం చేత్తారు పిల్లలు ఏం చేస్తారు
సైకిలు కొన్నడు అన్నయ్య కొత్త సైకిలు
పెద్దదా చిన్నదా చిన్న చిన్నాయనకా పెద్దాయనకా ఇద్దరికా
చిన్నోడికాలందుతుంది పెద్దోడికేమో సెట్ అయింది
సెట్ అయింది గానీ పడతాడుగా దెబ్బలు బాగా తాకిచుకుంటాడుగా
అల్లటి తాకిందిప్పుడెప్పుడు అంటే పై సైడ్కి వచ్చినాయి అవి గీరెలు వచ్చినాయి సైడ్కి పక్కకి వస్తాయి చిన్న చిన్న గీరెలు
దెగొట్టేదేనా
అర్ధం గాలా
ఆ సైకిల్ బెల్ ఆయన కొట్టేదేనా అంటున్నా
అయనే ఏం జేత్తారు
తే ఏం చేత్తన్నా మరి
క్కరే
తిన్నా మధ్యాహ్నం బెండకాయ కర్రి ఈ రోజు
అయ్యో మా తమ్ముని అడుగుదామనుకున్నా మర్చి పోనగాదర పోయిండిప్పుడే ఫోన్ జేత్తలే
అయ్యా ఆ మొక్కజొన్నల గురించా
ఆ మర్చిపోయినా
మరి పొద్ పొద్దున లేడా పొద్దున అడగాల్సిందిగా అప్పుడు లేడా అప్పుడు మాట్లాడినప్పుడు లేడా అంటున్నా
ఇంత ముందు మాట్లాడినా ఫస్ట్ అప్పుడా అప్పుడు లేరు పొలం మోల్లు పోయనికి
అవునా
లేదు ఇంత ముందు అచ్చలు పడుకున్నా వాళ్ళు లేపిండు ఏమో అదే పోయింది చె చేసుకుంటూ చేసు చేసుకుంటే అట్లనే పండుకుంది ఓపన్ గ మ చా ఆకలైతుందంట అస్సలు ఇవ్వడం చేత నేల నాకు
ఎందుకు అరుస్తుండు ఆయన పెద్దాయనా
బర్రెలొస్తున్నాయన్నాడు బర్రెలొస్తున్నాయని వస్తే హ్మ్ చిన్నైనా గూడా ఏం లేదు చిన్నైనా గూడా ఆడతా
హ్మ్ ఎప్పుడన్న బెల్లం ఛాయ్ తాగినవ నువ్వు
అయిన నాకే అప్పుడప్పుడు చేసుకోవాలని కోరికుంటది మన ఒక రోజు ఏం చేసినా కొంచెం బెల్లం ఉండే చేసుకుని తాగిన కొంచెం అలో కొంచెం చక్కెర ఏసాం. కొంచెం బెల్లమేసాం.
బావుంటది కదా
సేమియా ఉప్మా చేసుకోవాలని ఉండేది ఎప్పుడూ చేయల నేను అస్సలు
ఏం ఏం ఉప్మా
సేమియా ఉప్మా
బావుంటది చెయ్యి ఉప్మాలాగానే చెయ్యి నేను తిన్నా చాలా సార్లు
ఐ థింక్ నువ్వు చెప్తేనే తెలుసు అనుకుంటా అది
అవును సేమియా ఉప్మా బావుంటది. ఆహా ఎప్పుడూ ఏయ లేదు పెద్దక్క చేేసే తినేదాన్ని తర్వాత మేము రూమ్ కి షిఫ్ట్ వెనక గూడా డా చాలా సార్లు చేసినాం తిన్నాము గూ
ఇప్పుడు కాదు అప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మ్యారేజ్ అప్పుడు గప్పుడు వేసుకున్నా అని చెప్పినా జమాన్లా అక్కడ అక్కడకి పోయినప్పుడు
అది సేమ్యా ఉప్మా కాదు గదా
సేమ్యా ఉప్మాన్న చేసుకుని తిన్నా ఇప్పుడే అన్ పోయిండు వాడు అని చెప్పిన అప్పుడు జమాన్ల్
అవునా ఏమో మరి అక్కడ చేసిన చేయట్లో చెయ్యి చెయ్యి ఈసారి చెయ్యి ఈసారి చేస్తే హ్
ఇక్కడ ఏది ఉండలో ఎం ఇంటికివోయినంక వేసుకుందమని అని ఇంటికివొయినంక వేసుకుందాం అనుకున్నా గానీ అసలు మర్చిపోయిన అది గుర్తుకు లేదు అసలు మా మమ్మీ మా తమ్ముడు తెచ్చిండు అనుకున్నా కాదు మా మమ్మీ సేమ్య చేసి పడేసింది.
నాకు సేమ్మ్యా ఉప్మా కన్నా కూడా సేమ్యా తినడం ఇష్టం.
రేటే ఉంది. ఒక్కరోజున్న మ్యాగీ చేసుకుంన్నాం ఒక్కరోజు బెల్లన్నాం వండింది.
వోయమ్మ కథ పెద్దగానే ఉందిగా
ఒకరోజు రవ్వ కేసరి చేసిండు ఒకసారి రవ్వ వేసి
నేన్ నేను కూడా మొన్న మొన్ ఇంటికి వచ్చి చినప్పుడు మా అమ్మ తెల్లారు కొటంచుకు పోయినాం కొటంచుకు పోయినంకా అ అక్కడ పూరీలు పూరీలు ఆ రోజు పూరీలు చికెన్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత మ్ ఆ ఇంటికి వచ్చిన తర్వాత బెల్లం ఉందని. బెల్లన్నం వం కిష్టం కదా నీకు బెల్లన్నం అంటే ఇష్టంగా కదా అని చెప్పి బెల్లన్నం చేసింది. వాళ్ళకి ఏడ కుదురుంది. పొద్దుగాల పోతుర్రు మళ్ళ సాయంత్రం పోతుర్రు అసలు ఉంటలేరు. ఇంటికాడ
మావులు సాయంత్రం పోలేదండి. పోయినన్ని రోజులు మా డాడొక్కడే పోయ్యేది గాని మా డాడి సాయంత్రం పోయేది. ఆటో ఇటో బారాబ కోసం అనగా మా అమ్మాయితే ఒప్ ఒక్కసారి పోదాం ఇగ మేం పోయినప్పడి నుండి పోలే
మా డాడీ అయితే అసలు కనవల్లేదు రా పొద్దున లేవాన్ లేవక ముందుకే రెండు గంట్లకో, మూడు గంట్లకో, గడ్డికి పోతుండు. అచ్చేసరికి మధ్యాహ్నం అయితుంది. ఒక గం క రెండు గంటలు బాడుక్ కున్నంక ఆమ్ మళ్ళ పోతుండు అమాను పనని అమాల్ బస్తాల్ పనని అమాల్ జొన్నలు బస్తాలు పని అని పోతుండు. వోయమ్మా మా డాడీ అసలు నిజంగనే ఇంత పని చేత్తాండ అనుకుం
ఎట్ల కూడా పెండ్లి బిడ్డ పెళ్లి చేయాలా కదా అని చెప్పేసి
ఎందుకు నేను సంపాదించుకుంటలేనా సరిపోవా
ఓ అవ్వే సరిపోతాయా మియ్యి మీకే సరిపోతాయా ఇంక పెట్టద్దా వీళ్ళు
సరిపోతాయి అంతా సరిపోతాయి ఏమున్న
అమ్మ మాట్లాడింది కానీ మీ డాడి మాట్లాడలే అసలు
కనవడ్డడా కనీసం
కనవడ్డడు కనవడ్డడు ఇకా ఆ రోజు జనంలో పోయేటప్పుడు అందరూ డిస్కషన్ చేసుకొని అమ్మ ఎత్తుదం అని చెప్పేసి ఒలక్ వొల వేసుకుందాంమని చె పెట్టి డిస్కర్షన్ చేసుకున్నరు, మా ఇంటి దగ్గరనే వేసుకున్నరు
అవునా
మ్ అట్లా నేను గట్టిగా చెప్తాను ఐకేపి కిపోయినాయని
ఓ అం
మా ఇంటి దగ్గరనే మీ ఈవెంటి పక్కనోళ్ళు వాళ్ళింటి పక్కనోళ్ళు కొత్త గిళ్ళు కట్టుకున్నోళ్ళు వాళ్ళు వీరందరు కలిసి అక్కడ మా ఇంటి దగ్గర వేసుకున్నారు జొన్నలు వన్నీ ఎత్తేసి వాళ్ళు ముగ్గురును, మా తమ్ముడు ను మా ఇంటి వెనకాల అన్నయ వీళ్ళందరూ కలిసి
నేను నేను కూడా అడిగిన ఆ రోజు ఎనిమిది గంటలకు ఫోన్ చేసి అడిగిన ఎనిమిది గంటలకు ఫోన్ చేసి అడుగుతే మరి ఎంతకు పోయినాయి ప్రైవేట్ గా పోయినయా నార్మల్ గా పోయినాయా అనడుగుతే ఏ బుక్కులెవరిత్తరు వాళ్ళు రానన్న లు వీలు రానన్ కాదురా సి సి సి సి సి సి ఐ కి వెట్ పట్టాలంటే సి సి ఐ పెట్టాలంటే ఆ బు క్కులు కావాలి కదా అర్థమైందా నేను చెప్పింది
సి సి ఏల్ కు
పెట్టాలంటే పట్ట పాస్ బుక్ క్కులు కావాలిగా
పట్టా పాస్ దానికెంత అదుందో కావాలి
అయితే మా మా డాడీ ఏమన్నాడంటే నాతోటి పెద్దక్కరానన్నది చిన్నక్కరానన్నది సంతకాలు పెట్టనన్నారు అందుకే ఇక ప్రైవేట్ గా అమ్మినా అని చెప్పిండు
అడుగు సరే అడుగుదాం తీరి మరి సంతకాలు పెడితేనే తీసుకుంట ఇదైతే కరెక్టే నే చెప్పింది.
ఆ మరి అదే కదా వాళ్ళు వేలు ముద్ర ఎయ్యాలి కదా
అవును అది గది కరెక్టే
తంబ్ ఎయ్యాల కాబట్టి
వెళ్దామా ఒకసారి తెలుస్తది. ఇగ మనం మనం అనుకోని పెద్దలు చేయించుకున్న అది కూడా కరెక్టు కాదు
అవునులే చెప్పలేం లె రెండు మూడు లోడ్లు అంటే కొన్ కొంతమంది ప్రైవేట్ గా వోవచ్చు కొన్ కొంతమంది మామూలుగా వోవచ్చు చెప్పలేంగా ఏది ఎట్ అయ్యేది
తెలియదు మస్తు ఇబ్బంది పెట్టుకున్నారు ఘోరంగా అంటే ఘోరంగా అయితేయిపు వాళ్లకు వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు, ఈ జనాల విషయంలో అయితే అస్సలు వోలే
అదే కదా వాళ్ళు అసలు సరిగ్గావోవు ఇంకా నయ్యాం వర్షం పడ ముందు పోవడమే నయ్యమయింది మనది.
ఆ ఆడిగి వోయిన వర్షం పడుడే అసలు ఇంకా డేటంది
ఆ అసలు అది అదృష్టం ఎంత లక్కు రాసి పెట్టి ఉండాల ఆ మరి, మరి ధారుణంగా ఉండు పో పరిస్థితి అన్ని రోజులు కాపాడి కాపాడుకొని ఒకరోజు వర్షం పడి వుడగొట్టుకున్నట్టే ఇగ
అ ఇంకా ఇంకేడ వనుకున్నావ్
ఇవాళ బెండకాయ్ ఇప్పుడు మళ్ళీ ఎదెన్నా అండుకోవాలి ఇగ నైటికి
ఉహు బ్బ నువు ఛాయ్ కూడ తాగుతున్నావార
తాగుతండ్ర ఈ మధ్య ఒక పక్క తలకాయ నొప్పి బాగాలేస్తుందని తాగుతున్నా తా
సరేరా నే మల్ల ఎత అది బోకే మూడు కిలోలలకు ఎక్కువైతాదంటే